అనిపిస్తుందా అండి
పిస్తుదు
ఎ
ఏం లేదు మీరేం చేస్తున్నారండి
నేను ఇట్లో ఖాళీగా కూర్చొని ఉన్నానండి చెట్టు కింద
తిన్నారంండి
ఆ లేదండి తినలేదు ఇంకా తినాలి
ఆ తిన్నామండి
అవునా ఏం కూర బండారు
పప్పు అండి
పప్పు ప్పు మీరే వండుతారా
ఆ అవునండి
ఎలా వండుతారంండి
హలో ఆ చెప్పండి
అంటే మీకు అన్నీ వండడం వ అన్ని వెరైటీస్ా
కొన్నె వచ్చు అన్ని అయితే రావు
అవున మీకు ఇష్ట ఇష్టమైన కూర ఏమండి అందులో
హలో మీ వయిస్ కొంచం స్టక్ అయితుంది
ఇప్పుడు
హలో
వినిపిస్తలేదా
కొంచం అంటే మధ్యలో మాట్లాడుతుంటే స్ట్రక్ అయితుంది వాయిస్
ఆహా మీరే మీ సైడ్ నుంచే
మా ఇంటి పక్కన వారు మాట్లాడుతున్నారు అంటే మీ వాయిస్ కొంచెం స్ట్రక్ అయితుంది
ఇప్పుడు ఇప్పుడు కూడా అలానే ఉందా
అంటే మాట్లాడుతా ఉంటే అట్లా స్ట్రక్ అయినట్టు వస్తుంది వాయిస్
అవునా
అ
ఇప్పుడు
ఆ మంచినే వినిపిస్తుంది
ఉమ్ జ తూ క క
ఏం చేస్తున్నడి ఇంకా మరి
కాాలనే
అవునా అంటే మీరు నార్మల్గా ఏం చేస్తుంటారు చదుతున్నారా
లేదండి హౌస్ వైఫ్
అవునా
అవు
ఏ మీరు మోహేష్ చూస్తారా అండి
అదండి
ఆ అర్థం కాలేదు
మీరేం చేస్తుంటారు
నేను చదువుతుంటాను
అవునా
అవునండి
అ
ఎలా అండి మరి బోర్ కొట్టదా ఇంట్లో ఏం చూస్తుంటారు ఏమైన్నా మూవీస్ ఏమన్నా చూస్తుంటారా
ఆ లేదండి ఏముండదు కలిన్ ఉమ్ అ
అదండి మీకు పొలాలు ఏమన్నా అట్లా ఏమన్నా ఉన్నాయా
ఆ ఏం లేవండి మాకు సిటీలో ఉంటాం మేము అవును ఉమ్
అంటే ఇలానే తాత వాళ్ళకి గరిన బె ఆ నాన్న వాళ్ళకి ఎలా ఏమైనా ఉండేనా అన్నట్టు అడిగిన
ఆ వాలోకాలు
వాళ్ళకుండేనా
కున్నాయి మాకు లేదు
అవునా
ఉమ్
ఇంకేంటి మరి విషయం విషాలు
చెప్పాలండి మీరే
మేమే చెప్పాల్నా మీీకు ఏమన్నా గుర్తుండిపోయే ఇన్సిడెన్స్ ఏమైన్నా ఉన్నా అంటే ఇలా ఒక పెద్ద స్టోరీ లాగా అన్నట్టేన్నా